హల్
హాయ్ సంగీత
హలో
ఇనిపిస్తుందా హలో వినిపిస్తుందా హలో లైట్ గా వినిపిస్తుందా
వినిపిస్తుంది
ఇప్పుడు ఓకేనా ఓకే ఓకే ఓకే
స్త
నాకే స్ట్రక్ అవుతుంది లైట్గా అలానే ఉండు నువ్వు లైన్లోనే హలో హలో హలో హలో హలో ఆ ఇప్పుడు వినిపిస్తుందా హలో
హలో
ఆ ఇప్పుడు వినిపిస్తుందా ఓకే ఓకే ఓకే ఏం చేస్తున్నావ్ ఏం సినిమా
నువ్ ఏం చేస్తుస్తున్నావు
నేను ఇప్పుడే మా నాన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా అమ్మమ్మ వాళ్ళ ఇచ్చా ఇల్ళందరు గోలగోల చేస్తున్నారు
మీ చెల్లి మమ్మీ అందరు ఆ
ఆహా లేదు నేను మా చెల్లె వచ్చాం
మ్మ్ హ్మ్
తిన్నావా
తిన్న తిన్న అప్పుడే
వంటల్లో ఎప్పుడు పోదాం మరి
వండర్లా ఎప్పుడు పోదామంటే అప్పుడు అందరు ఎప్పుడు అంటే అప్పుడు
అందరు ఎప్పుడు నాకు ఫుల్లు రీల్స్ వస్తున్నాయి తెలుసా దాని మీద
హ్మ్ నా కూడా వస్తున్నాయి
మెయిన్గా అయితే ఇంట్రెస్ట్ వెళ్ళాలి అని చూడాలి
తొందరగానే పోదాం బువనా బువనా మళ్ళీ వన్ వీక్ పోయి వచ్చినా అకా ఎల్లాలి ఇంకా
భువన్ అసలు ఎప్పుడు వస్తది అంటా
ఏమో ట్వంటీ ఫస్ట్ అదే ట్వంటీ ఫస్ట్ కి ఏమొచ్చి మళ్ళీ ఒక ఒక వారం వెళ్ళసి వస్తా అని చెప్పింది కథ
అవునా అయితే మళ్ళీ జూలై థర్డ్ ఫోర్త్ నా అట్లొస్తా అంటుంది దాని తర్వాతే చూడాలి
మ్మ్
ఇంకేంటి ఏం కర్రీ
చికెన్
ఆ చికెన్ చికెన్
మ్మ్ ఇంకా మీది ఏం కర్రీ
మా చికెన్ కాదు
ఏంటి
మాది నార్మల్ కర్రనే అది మమ్మీ అది యేదో రొయ్యలు యేసి చేసింది నాకు అదేం నచ్చలేదు కాకర్యకాయతో తీనేసిన
ఆహ
టొమాటో ఎండు రోయలు
మ్మ్ హ్మ్
నాకు అదేం నచ్చదు
ఇంకా నీదే
చెప్పాలి
వర్షిత కూడా వర్షిత కూడా నీతోనే వస్తదా
ఆ అయితే నేను ఒక వారం ఆగి వద్దాం అనుకుంటున్నా మా మమ్మీ మా మమ్మీ కూడా కొన్ని రోజులు ఉండే వెళ్ళు అని చెప్తుంది
ఉహూ
ఉమ్ అయితే అది వస్త మరి వర్షిత ఎప్పుడు వస్తుందో మరి చూడాలి నాకు తెలియదు రాబుద్దే కావట్లే కౌంట్ చేసుకుంటున్నా తెలుసా నేను రోజులు ఇంకా రెండు డేస్ ఏ ఉన్నాయి నైన్ డేస్ ఏ ఉన్నాయని
ఆ
ఎంత తొందరగా అయిపోయాఏంటి
వారం అంతే
ఆడుకో ఆడుకో ఆ అవును
నేను ఎప్పుడా అని ఆలోచిస్తున్నాం మీరు ఎవరు
అను అన్నది నేను ఒక వన్ వీక్ ఒక ఒక వారం ఆగి వస్తా అంటే
నేను మరి వన్ డే రాను మాక్సిమం లేట్ వస్తే పక్కా లేటే వస్తా సంహిత అయితే ఇంకా లేట్ వస్తా అంటుంది మరేమో చూడాలి
అవును నిజంగా ఫస్ట్ స్టార్ట్ అయ్యే ముందు ఒక ఎన్ని డేస్ హాలిడేస్ పెట్టినా గానీ పెద్ద ఏం కాదు మనం లాస్ట్ టైం ఒకసారి అట్లేనేసాం అటెండెన్స్ తగ్గింది కానీ లాస్ట్ వచ్చేసరికి అటు ఇటు మెయింటైన్ అయింది
హ్మ్మ్ పెరిగింది పెరిగింది
అవును
నీ ఇంటర్న్షిప్ ఏమైంది చేస్తున్నావా
ఆ చేస్తున్నా చేస్తున్నాను
హ్మ్మ్ అది ఎప్పుడైనా చేసుకోవచ్చా
ఆహ లేదు ఈ ఒక మంతే
అంటే నీకు ఫ్రీ ఉన్నప్పుడల్లా చేయొచ్చు కదా టాస్కులు
లేదు లేదు వాళ్ళు వాళ్ళు చెప్పినప్పుడే ఎ య్యాలి ఆ రోజుకి ఒక హవర్
టైమింగ్స్ కుదరకపోతే
ఏంటి మార్నింగ్ హలో
ఒక రోజు మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చా
లే వాళ్ళు ఎక్కువ జస్ట్ నార్మల్ గా చెప్పి వదిలేస్తున్నారు మొన్నక్క మీ టింగ్ అయింది రివ్యూ మేట్ ఇట్లా నార్మల్ గా మీకు వచ్చింది ఏదో ఒకటి చేసి ప్రాజెక్ట్ లాంటివి చూపియ్యాలి
ఉహూ
ఎక్స్ప్లెయిన్ చేయాలి దాని గురించి ఒక డాక్యుమెంట్ తయారు చేయాలి ఒక మీటింగ్ అయ్యింది ఇంక రివ్యూ మీటింగ్ కూడా ఉంటదంట
ఎవరెవరు చేస్తున్నారు నువ్వు ఇంకా
సింగిల్ సింగిల్
మీ క్లాస్ లో ఎవ్వరు జాయిన్ అవ్వలేదా
ఆహా లేదు లేదు నీ ప్లేట్ ఏం చేస్తుంటది
మీ చెల్లి ఏం చేస్తుంది
మా చెల్లి మస్త అస్సలకి మస్తు అసలకి అన్ని సినిమాలన్నీ కవర్ చేస్తుంది
ఎప్పుడు మళ్ళీ స్టార్ట్ మండేన
ఏంటిది
కాలేజ్ వాళ్ళకి
లేదు అయిపోయింది కదా సెకండ్ ఇయర్ మా చెల్లిది
అవునుగద కరె
ఎస్ ఎస్
కౌన్సిలింగ్ పెట్టుకుంటుందా అది పె స్టార్ట్ అయ్యింద
అవ్వాలి ఇప్పుడు కాదు జూన్ నైన్టీన్త్ కంట కౌన్సిలింగు
అంటే మస్తు టైం ఉందింగ
చాల టైం ఉంది
ఉ
ఇంకేం చేస్తున్నావు మంచిగా సినిమలన్నీ చూస్తున్నావ
ఆ సినిమలు ఫోన్లు తిరగడమే అయిపోతుంది
ఆ
ఉ
మేము కూడ ఫుల్ కవర్ చేస్తున్నాం సినిమాలు ఇంట్లో ఉండి
మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళసి వచ్చ మొన్న
ఆ
నేను మొన్న వెళ్ళి ఉ చేస
ఆ ఇంకేం నేను వర్షిత భున కలుద్దాం అనుకుంటాను నను గాని ఇగ వర్షిత వాళ్ళ మధుర దగ్గర మధర మధుర దగ్గర వాళ్ళు ఊరుంది ఇక
అయినా వర్షిత మొత్తం బిజీ గా ఉన్నట్టుంది
అవునా అంటే స్టార్టింగ్ లో బిజీ ఉంది అనుకుంట నాకు బాగానే పెడుతుంది రీల్స్
అంటే గ్రూప్లు ఎక్కువ హాస్టలో ఉన్నప్పుడు అయితే ఫుల్ వీల్స్ పెట్టది కదా అదే అదా
అసలు ఎడిటింగ్లు మీద ఎడిటింగ్లు మాముల్గా చేయట్లేదా
అది చూసా కదా మహేష్ బాబు ది
అదే అదే
హు
అను అసలు మనకి ఆన్లైన్ క్లాసులు ఉండేసరికి అసలు ఫుల్ యాక్టివ్ గా ఉన్నాం గ్రూపులో
ఆ నాకు ఒకటే గ నేను అది కూడ వినట్లేదు తెలిసా సిందు
ఆ అవునా ఏం చేస్తున్నా నాకు తెలుసు మన గురించి
సింధు ఆన్ చేసి పెడుతున్నా సింధు నాకు నచ్చినా పని చేస్తున్నావు ఒక్కొక్కసారి అయితే అయితే ఆ టైం కి నేను ఇంట్లోనే ఉండట్లేసిందు బయటికి పోతున్నా స్టార్టింగ్ అయితే ఆ బునాకి ఇచ్చా బునా విన్నది నా క్లాస్ ఏమో హలో
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది మాకు అట్లా గదు యాక్టివ్ గా ఉండాలి
మాకు అట్లే ఏం లేదు నేను ఆన్ చేసి వెళ్ళిపోతున్నా అంతే మళ్ళీ కరెక్ట్ ఎం టైం కు వచ్చి ఆఫ్ చేస్తున్న దాన్ని మొత్తం మీద నేను టూ త్రీ క్లాసెస్ే విన్నా అనుకుంటాది తెలుసా అంతే
అవునా
హ అస్సలు వింట వినట్లే భువనా నిన్న లేట్ జాయిన్ అయింది వింటున్నావా అంటే ఇంకా చూసుకోవాలని ఉంటుంది మెసేజ్
ఉ ఐద ఒక నిమిషం ఆగు ఇది నైన్ మినిట్స్ అయ్యంది నేను మళ్ళీ అట్లానే ఉండు నేను మళ్ళీ కట్ చేసి కాల్ చేస్తా ఓకేనా
ఇందులోనే వేస్తావా
ఇందులోనే ఇస్తా ఓకేనా
అ